హలో
హలో అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏంలె తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
మేము తిన్నాం మీరు ఈ మధ్యలో ఎక్కడెక్కడ ప్రయనిచారు
నేను ఈ మధ్యలో కాశీకి వెళ్ళాం తిరుపతికి వెళ్ళాం ఆ ఈ టూ ప్లేసెస్కి అయితే ఈ ఈయర్ లో వెళ్ళామండి మీరేక్కడ ఎక్కడకి వెళ్లేరు
మేము ఈ మధ్యలో వెళ్ళింది ఫ్యామిలీ మా కుటుంబం తోటి వెళ్ళింది తిరుపతి అరుణాచలం బంధుమ్మిత్రులతో వెళ్ళింది మిత్రులతోటి కళాశాల మిత్రులతో కలిసి వెళ్ళింది మన విజయవాడ కనకదుర్గ అమ్మవారు
అవునా అండి
ఉ మీరు ప్రయాణించిన సమయంలలో మీకు కలిగిన మంచి అనుభూతి ఏమైన ఉందా
హ్మ్ నాకు ప్రయాణంలో మంచి అనుభతి అంటే ఇంట్లో అంటే ఆ కుటుంబాలతో టైం స్పెండ్ చేయాడం అంటే మేమ అందరం ఎక్కడికి వెళ్ళినా గాని ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాం అది టెంపుల్ ఇప్పులు ఏ విజిట్ అయినా గానీ అందరం కలిసి వెళ్తాం కాబట్టి ఇగా వెళ్ళే ప్రయాణంలో అందరం ఆడుకుంటాం ఆట పాటలు ఇ అన్నీ రకాల గేమ్స్ అనేది ఆడుకుంటా వెళ్తాం అవు మీ అంటే అరుణాచలంలో అంత ప్రత్యేతక ఏమి ఉన్నదండి
అవు అరుణాచలంలో ప్రత్యేకంగా మన శి శివలింగం ఉంది దానికోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళు అందరం కలిసి వెళ్ళాం ఆ దర్శనం అనేది ఆ దైవాన్ని చూడడానికి దానికి ఆడికి వెళ్ళాలంటే రాసిపెట్టి ఉండాలి అందులో మేము అనుకోంగా అను కోంగా అనుకోంగా పోయినా
ఒదు అవును నేను కూడా విన్నాను ఆ అక్కడ అంటే ఆయన అను గ్రహం ఇస్తే గాని మనం ఇక్కడ నుంచి బయలుదేరంమంట
అవును దాన్ని అదే చెప్తున్నా అనుకోంగా అనుకోంగా అనుకోంగా నాలుగ ఐదు సంవత్సరాల నుంచి అనుకోంగా పోయిన సంవత్సరం వెళ్ళామండి మేము
అవునా అండి కానీ మేము కూడా అరుణాచలం వెళ్ళాం గాని ఇన్ని సంవత్సరాలు అనేది గ్యాప్ మాకు రాలేదు అంటే మేము తిరుపతి నుంచి అనుకోకుండా గోల్డెన్ టెంపుల్ అరుణాచలం రామేశ్వరం ఒక ట్రావెల్ వెహికల్ అనేది మాట్లాడుకొని అందరం మీని బస్ లో వెళ్ళిపోయాం
అ
అయ అనుకోకుండా అరుణాచలం వెళ్ళాము అసలు అక్కడికి వెళ్ళేసి వచ్చినాకదని ప్రత్యేకంగా మాకు తెలిసింది అంటే ఆయన ఆగ్ గ్యలేంది అంత ఈజీగా మనం పోలేమని
ఆ పద్నాలుగు కిలోమీటర్ తిరగడం పద్నాలుగు కిలోమీటర్ తిరగడం మధ్యలో మరియు ఆ జ్యోతి లింగాలను దర్శించుకోవడం అది ఓపిక తో
అక్కడ గిరి ప్రదక్షిణలు అనేది చాలా ప్రత్యేతగా అంట కదాండి అరుణాచలంలో మీరు చేసారా గిరి ప్రదక్షిణలు
మేము వెళ్ళే వరకు ఆలస్యమైంది దానివల్ల ఆటో తీసుకొని తిరిగామండి
ఆహ మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షణ చేయలేదు దర్శనం ఒక్కటే ఎస్ కున్నం దాని తర్వాత తిరిగి వచ్చినాక తెలిస్తే మళ్ళ మ మమ్మీ వాళ్ వెళ్ళారు
అందుకే ఈ మధ్యలో ఏమన్న ఛాన్స్ ఉంటే వెళ్దామని చెప్పి మళ్ళీ. చూస్తున్నామండి.
మ్హు ఇంకా ఏమేం ప్లేసెస్కి వెళ్లారండి? అండి
మేము అరుణాచలం అరుణాచలం నుంచీ ఉహు అరుణాచలం అరుణాచలం నుంచి వచ్చే దారిలో వేలూరు అనే గ్రామంలో ఓ అంత ముందు అదె సేమ్ శివలింగమే శివలింగం చూసుకున్నాం. మళ్ళీ, వినాయకున్నీ చూసు చూసుకున్నాం. గోల్డెన్ టెంపుల్ చూసాం. ఆ ఇంతే అండి.
అవునండి.
మీరు ఎల్లారని చెప్తే మీరు వెళ్ళారని చెప్తున్నారు కదా, కాశీ అటు ఇటు.
అవునండి
ప్రయాణించే సమయంలలో మీరు తీసుకున్న ఆహారం ఎట్లాంటిదండి?
ఆ ఇప్పుడు మేము అంటే కాశీకి వెళ్ళాలంటే ఒక రోజంతా పడతది మనకి ట్రైన్ లో మేము ఆ అంటే ఒక ఒక పూటకైతేనేమో, ఆ పులిహోర, వైట్ రైస్ చెప్ పాతీస్, ఇంకా కొన్ని కర్రీస్ ఉంటె అవన్నీ ప్యాక్ చేసుకొని, ఒక హాఫ్ డేకి మాకు వచ్చింది. ఇక నెక్స్ట్ డే మేము ఇక ట్రైన్లలో వాటిలలో క్యాటరింగ్ ఇక వాటిలలో తినేసాం ఇగ.
ఆహా
ఇగ మనం కాశీ సైడ్ కి వెళ్తే ఫుడ్ ఎలా ఉంటందంటే మొత్తం ఆ చపాతి, దాల్ అంటే మనకాడ పప్ ప్పు అనంటాం ఇగ అవన్ ఆ అటు సైడ్ అంత కారం అనేది ఉండదు.
మ్
మీకు నచ్చిన ప్లేస్ ఏంటిదండి?
మాకు నచ్చిన ప్లేస్ వచ్చేసి, ఇప్పుడు వెళ్ళే దాంట్లో అయితే అరుణాచలం. కానీ మేము మా మిత్రుతురో కలిసి మిత్రులందరం కలిసి కాశీకి వెళ్దామని చెప్పి చూస్తున్నాం. కాశీ తర్వాత, ఒక్కొక్క జ్యోతిర్లింగం, ఒక్క జ్యోతిర్లింగం చూద్దాం అని చెప్పి
అ
అనుకున్నాం అండి అందరం కలిసి.
మ్ హు
మ్
ఓకే అండి అంటే మీ, ఆ,
చెప్పండి.
అంటే ఇప్పుడు మేము కూడా వెళ్దాం అనుకుంటన్నాం. అంటే మీరేమన మాకు సలహా ఇస్తారా? ఇక్కడికెళ్తే మంచిది. మీరు ఎంజాయ్ చేయొచ్చు అట్లనే డివోషనల్ రొండు ఉండాలి.
రెండు ఉండాలనుకుంటే మీరు వెళ్ళాల్సింది మాత్రం, అరుణాచలం వెళ్ళొచ్చినా అంటున్నారు కాబట్టి, మీదికి కేదార్నాథ్ వెళ్ళండి కేదారనాథ్ సైడ్ వెళ్తే మీకు కొంచెం మిత్రులతో మీకు సమయం కేటాయించినట్టు ఉంటుంది ఉంటూ మా అందులో కూడా మీ కొంచెం దూరంలో ఉంటది క కాబట్టి కొంచెం అందరూ కలిసి ఒకలీకొకలు వాళ్ళే అన్ వాళ్ళ విషయాలు మీరు తెలుసుకోవడం, మీ విషయాలు వాళ్ళు తెలుసుకోవడం. మాట్లాడుకుంటూ ఇరవై ఒక్క కిలోమీటర్ల కొండెక్కాలి కాబట్టి, కొంచెం మాట్లాడుకుంటూ ఆడుకు కుంటూ వెళ్తే బంధుమిత్రు వెళ్తే
అవును
ఎక్కినట్టు ఉండకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మీకు
ఫ్రెండ్స్ తో వెళ్ళడం ఓ బెటరా అంటే ఫ్యామిలీ వాళ్ళ కు కుటుంబాలతో వెళ్ళడం
వాళ్ళతో వెళ్ళడం కా నార్మల్గా మీరు ఫ్యామిలీ తోటి వెళ్ళడం వెళ్ళి వెళ్ళి వెళ్ళి ఉంటారు మీ కుటుంబంతోటి మిత్రులతోటి వెళ్తా
అంటే మిత్రుతలతోోటి ఎక్కువ నేను ఎటు ఇంత వెళ్ళలేదు
అందుకే చెప్తున్నా మీరు వెళ్ళలే ఆయన మీరు వెళ్ళి కాబట్టే వాళ్ళ గురించి ఏమైన్నా తెలుసుకోవాలని చెప్పి మీరు అనుకుంటే మీ మీ గురించి వాళ్ళు ఏమైనా తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు అనుకున్నా కూడా ఈ ప్రయాణంలో మీరు మాట్లాడు కుంటూ వెళ్తే మీరు వాళ్ళకు చెప్పుకున్నట్టుంటుంది వాళ్ళ మీకు చెప్పుకున్నట్టు ఉంటుంది మీరు సమయం వాళ్ళతోటి క కేటాయించినట్టు ఉంటది వాళ్ళు మీ కేటాయించినట్ంటుంది కాబట్టి మీరు బంధులతో అంటే బంధులతోటి వెళ్ళలి వెళ్ళలి వెళ్ళలి ఉంటారు కదండి ఆల్రెడీ మీరు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళ అని చెప్పారు కాశీ కే వెళ్ళాలని చెప్పారు అయోధ్యకి వెళ్లా అని చెప్పారు ప్పారు ఇవన్న చెప్పారు మనం ఇటు కిందికి కె మళ్ళ అరుణాచ చలం కూడా అని వెళ్లాలని చెప్పారు కాబట్టి ఇది అనేది కొంచెం మరీ దూరంలో ఉంది కాబట్టి కొంచెం సమయం అనేది చానా తీసుకుంటాది కాబట్టి ఈ సమయంలో మీకు మంచి అనుభూతి కలిగించడాని కి ఆ మధ్య మధ్యలో వచ్చే స్థలాలు కానీ ఆ పోతుంటే ట్రైల్ ప్రయాణం కాబట్టి ట్టి ఆ ఎంజాయ్మెంట్ కానీ చిమా బాగా ఉంటది లేదు మీరు అది మరీ దూరం అవుతు తుంది మిత్రుల ఇంత వరకు వెళ్ళనే వెళ్ళలే అని చెప్ప అంటున్నారు కాబట్టి మీదు మిత్రులతోటి కాకుండా మీరు బంధుమిత్రులతో వెళ్ళినా కూడా బంధుమిత్రులతోటి వాళ్ళకు కూడా మీ మంచి వాళ్ళ చేత మంచి చెడులు తెలుసుకోవడం ఏం చేస్తే ఎలా ఉంటది ఎలా ఏం చేయాలని చెప్పి తెలుసుకోవడానికి కూడా బంధుమిత్రులతోటి వెళ్ళొచ్చు
అవునాండి
మరీ మిత్రులతో వెళ్తా అని చెప్ పి మీరు ఈ దగ్గర పాట్లు లో ఏమైనా చూసుకుంటాా అంటే వెళ్ళండి మళ్ళీ అరుణాచలమే వెళ్లి రండి
నేను కూడా అదే అనుకుంటున అరుణాచలానికి వెళ్ళాలి గ్రీవ ప్రదక్షణ ఈసారి పక్కా చేయ్యాల కానీ అది ఇంట్లో వాళ్ళ కాకుండా
ఆ మీ అదే చెప్తున్నా మీరు మిత్రులతో వెళ్ళాలని చెప్పి చెప్తున్నా ఎందుకంటే ఆల్రెడీ మీ కుటుంబంతో వెళ్ళొచ్చారు కాబట్టి మిత్రులతోటి వెళ్ళండి ఈ సరి మిత్రులకున్న కుటుంబం తోటి వెళ్ళేదానికి మీకు కొంచెం తేడాలు అగుపడతాయి ఎంతైనా కూడా కుటుంబంతోటి వెళ్ళినప్పుడు మీరు తీసుకోవాలి అనుకున్న కొన్ని వస్తువులని తీసుకోలేము తీసుకోవాల్సినవి కొన్న కొన్ని వస్తువులు తీసుకోలేం బయట దుకాణాలలో తీసుకుంటే షాలంట కదండి తీసుకోలేరు కానీ మిత్రులతోటి వెళ్ళినప్పుడు అందరు కలిసి తీసుకుంటారు కాబట్టి కొంచెం సమయమ ఎక్కువ కేటాయించి బయట తిరగడానికి సమయం తీసుకుంటారు కాద అదే బంధు మిత్ కుటుంబంతో వెళ్ళారు అనుకో వాళ్ళు కొంచెం ఆగం ఆగం తొందర తొందర పెట్టడం వల్ల తీసుకోలేకుండా మర్చిపోయి వస్తారు కాబట్టి ఇంట్లో వాళ్ళతోటి కాకుండా మీ మిత్రులతో వెళ్ళండి
అవునవును ధన్యవాదలండి మీ ఆ టైమ్ నాకు కేటాయించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మీకు థ్యాంక్ న్యదాలు